ఇ
ఆ బాగున్నాను మీరు బాగున్నారు
ఆమ అవునును ఏం అంట ఈ రోజు
ఈరోజు సొరకాయ సర సరకాయ పాల్ బస్త ఉండేను
అవున్ఎలా చేస్తారు
ఎట్లా అంటే సొరకాయ కట్ చేసి ఆనియన్ ఆయిల్ ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి ససి ఉ సరకాయ ముక్కలు గడి వేయించి ఇకా అలహమదల్లి వెల్లి పేస్ట్ ధనియాల్ పొడి జీలకర్ర్ పొడి
హ్మ్
ఇవన్నీ వేసేసి కుక్కర్ లో ఉడికిచ్చేస్తా ప్పు కారం
ఓకే
ఉడికిన తర్వాత ఇంకొంచెం వాటర్ ఉంటయ్ కదా అవి ఎగర పెట్టేసి పాలు పోసేసి దిం తెస్తా
మ్మ్ హ్మ్ ఓకే చెము దాని ని తుర్మేసి యాక్చువల్ గా ఆ ప్యాన్ బెట్టేసి నెయ్యి వేసేసి మనం డ్రై ఫ్రూట్స్ అన్ని ఇచ్చేేసుకొని ఇది జస్ట్ అయ్ మనము అల్ నెయ్యిలో కొంచం ఫ్రై చేసేసుకొని మూ త పెట్టేసామంటే వితౌట్ వాటర్ మూత పెట్టేస్తాం అంటే మం చుగా అది ఇదయిపోతుంది మెత్తగా మెత్త బడుతుంది ఒకవేళ అలా ముదురుగా ఏదైనా ఉంటే మెత్త పడకపోతే కొద్దిగా వాటర్ యూజ్ చేసుకోవచ్చు కొంతమంది పాలు యూజ్ చేస్తారు కొంతమంది వాటర్ యూజ్ చేస్తారు. ఆ ఆల్మోస్ అది మీదుగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం షుగర్ యే షుగర్ గాని ఇంగ మనం ఆ ఫ్లేవర్ ఏదెల్ టే కొంతమంది ఇప్పుడు జాగ్ర వేసుకుంటున్నారు గదా
అవును ఇప్పుడు ఒక్క నిమిషం ఆయిల్లో వేయించచ్చుగా అదే గీలో వేయించాలనుకుంటగా
ఆ అదే చెప్పాను కదా గీలో డ్రై ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత మిగిలిన
ఆహ ఈ సొరకాయని గూడా
ఆ గీలోనే వేయించాలి మనం దాంట్లోనే మగ్గబెట్టాల పెట్టేసీ మనకి అది మెత్తగా అవ్వట్లేదు కొంతమంది ప్యాన్ అంటుకుంటుంది గదా పట్టేసుకుంటుంది గదా, అప్పుడు మనం కొద్దిగా వాటర్ ఏసు కోచ్చు చిలకరించుకోవచ్చు వాటరు. అలా దాన్ని మెత్ త్తగా అయి పోయిన్ తర్వాత ఇంగా షుగర్ దానికి తగ్గట్టుగా షుగర్ ఏసుకొని మన స్వీట్ తగ్గట్టుగా. ఇద్ చేస్తున్నామండ్ టే అది బాగుంటుంది. ఇంగ నేనూ సొరకాయ్ పచ్చడి చేసానూ. సొరకాయా
సొరకాయ్ ఫ్రయ్యా.
ఆ సొరకాయ్ ఫ్రై సూపర్ గుంటుది మా మామూలు కట్ చేయడంమే ఇలాయ్ ఇప్పుడు మామూలుగా బెంగళూరు వంకాయలెలా చేస్తామో ఇలానే. ఆ పీసస్ కట్ చేసేస్కోన్ ఆ పీసస్ కట్ ఆహా లేదు నార్మల్ గానే ఉండిపోతుంది. ఇలానే ఆయిల్ పెట్టుకోని మొత్తం. పోపుగింజలంత వేసేస్ కొనీ ఫ్రై అంతా ఇచ్చేస్ కొనీ దాన్లో ఉప్పు పసుపు ఏస్ కొని కొంచెం మగ్గరిచుకున్నాం అనుకోండీ. ఆ మగ్గిన్ తర్వాతా మనమూ ఆ పైన పౌడర్ ఏం వేసుకోవాలి, ఉత్త కారం వేసుకోవాలే అంటే కారం వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి కారం వేసుకోవచ్చు. లేదు అంటే మన క్యారెట్. బీట్రూట్స్ ఏసుకుంటాం గదా కొంతమంది ఓ కొబ్బెర తెల్లగడ్డలు వేసీ ఆ గ్రైండ్ చేసి వేస్తారు గదా, అది వేసుకొని. ఆ తెల్లగడ్డలు అంటే గార్లిక్ గార్లిక్
గ ఆ అల్వాలోనా
హల్వా లో గాదు. మనం ఇది వేపుడు అనుకున్నాం గద కర్రీ అనుకున్నాం ఫ్రై అనుకున్నాం గదా హల్వా అయిపోయింది హల్వా అయిపోయింది ఇప్పుడు నేను ఫ్రైలో ఉన్నా ఫ్రైలో. అంటే కొబ్బర, తెల్లగడ్డలూ ఆ మిక్సీ పట్టేసి పచ్ మిరపకాయలు మిక్సీ పట్టేసీ. లాస్ట్ లో దించే ముందు మనం వేసేస్ కున్నామంటే. అదొక ఇది వోస్తుంది. లేదంటే కొంతమంది శనిక్కాయ పప్పులు పప్పుల ఏసి చేస్తారూ అన్నమాట ట అంటే ఫ్రై మూడు రకాలుగా చేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి బాగుంటుంది ఫ్రై కూడా చదువుదాం బాగుంటుంది అదే ఈ మధ్య రోటీ పచ్చడి ఫేమస్ కైపోతున్నాయి గాదా దాంట్లో కూడా సేమ్ ఆవున్ మనం ఐటమ్ మార్త్ ఉంటుంది. అంతే
ఉ
పచ్చడికి ఏమేమి వేస్తాము. అన్ని వేస్తా మనము సోరకాయ వేస్తాము. అయితే సోరకయ వేస్తాము అన్న అదెం ఉండదు మనకి మంచిగా ఉంటుంది. టేస్ట్ ఊ కొంతమంది డబ్బతో సహా ఏస్తా స్తరు. మనం అది పీలు చేసుకొని వేసుకుంటే కొంచెం బాగుంటది.
ఓకే ఓకే ఇన్ని వెరైటీస్ చేయొచ్చు. అన్నమాట సోరకాయ తోటి
స్వీట్ తోనే
ఊహూ
సొరకాయ అంతా
ఉ దాంట్లో గు గు చుటుంది. చూసు త్తవా హ్ ఆ అదే వైట్ గింజలు స్పాంజి లాగా ఉంటాయి. ఆ అది కూడా మిక్ మిక్సీపట్టేసేసి అది ఆ దోశలు పిండ్లో కలిపేసుకొని దోశలు వేసుకోవచ్చు. ఆ బాగా వోస్తాయి. ఆ క్రిస్పీగా ఆ మిక్సీ పట్టుకొని పిండ్లో కలిపేసుకొని బాగా
ఓకే ని సత్తా ఎం జెయాలో చెప్పు
ఆ సొరకాయలు వేసి సేవి ఏమి ఉండదు. అ పీల్ద
అవునవును. అన్నీ యుస్ అవుతాయి. మనకి ఇప్పుడు మామూలు వడియాలు కూడా పెడుత తరుగదా ఈ గుమడి గుమ్మడికాయీ అ గుమడ తై తో ఇల అయితే పెడుతన్నారు ఆ సొరకాయ కూడా అలనే పెడుతున్నార అనమాట ప్చ్ ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ తో పెడుతున్నారు
హు హు
అవి గుమ్మడికై తెలుసా ఐడియా ఉందా వడియాలు
ఆ ఆ
అలానే ఇది కూడా పెడతారు అనమాట లైఫ్ లో పెడతారు ఆ నేను ఒకసారి చూస్తాను ఆ టైమ్ ఏందంటే ఖర్చ చేస్తాను ఓకేనా హ్మ్ ఆ టెన్ మినిట్స్ అవ్వలేదా ఇక్కడ మా వాళ్ళ ఏమో అయిపోయింద కన్నలు అవ్వలేదంటలే ఓకే ఓకే అది ఆ ఇప్పుడు గుమ్మడి అన్నిటికి అన్నిటికి యూజ్ చేస్తున్నారు
హ్మ్ గుమ్మడికాయేమో గాని ఇది అదేంటి తెపాలా చక్క హలో ఏయ్యం అది చూసారా విన్నారా ఎప్పుడన్నా అది కూడా సొరకాయ తురుమేసి బియ్య పిండిలో కలిపి పెసేసి ఈ అల్లం ముక్కలు
బ మామూలుగా బియ్య పండితో చేసేవి కదా ఆ ఆ ఆహా ఓకేనా మేము మామూలు రోటీ అనేస్తాం చెప్ప మనము ఇదేం అంట అంటే బియ్య పిండితో చేస్తాం అంటే బియ్య పిండితో మేం చేసేదేమంట బియ్యపిండిలో ఆనియన్స్ పచ్చిమిరిపు కాయలు కొద్దిగా లైట్ గా క అల్లమ్ లు ఇవన్నీ వేసి ఆ పెట్టుకుంటాం కదా పెట్టుకున్నప్పుడు ఏదన్నా వెజ్ కొంచెం ఒక్కొక్కసారి పాలకు యాడ్ చేస్తారు నేనూ ఓక్ సారి మెంథాక్ యాడ్ చేస్తాను ఒకసారి క్యారెటు అలా ఏ వెజిటేబుల్ అయినా మనం దాని ల మిక్స్ చేసేసుకోవచ్చు తురిమి వేసుకున్నామంటే మనం కొంచెం అది తట్టడానికి యూజ్ అవుతుంది ఆ మనం అలానే వేసెస్ తెమ్మంటే కష్టం అవుతుంది పేస్ట్ చేస్తామంటే బాగోదు తురుమ్ అయితేనే కొంచెం మన మనకి తగుల్ తో ఉంటుంది అవును మన మాములుగా పండ్లు కింద తగులుతుంటే బాగుంటుంది
ఓకే ఉ టేస్ట్ బాగుంటది ఉడికిద్దా
ఇచ్చింది కాదు జస్ట్ ఆనియన్స్ ఎలా కడ్ చేసేసుకున్నారో పచ్చిది కడిగేసి మమూలు సన్నగా తరుపుకోండి తరిగేసి ఇ ఇప్పుడు ఆనియన్స్ ఈ పచ్చిమిరపకాయలు అంతా వేసి కలుపుతారు కదా ఉప్పు అంతా వేసి ఇది కూడా వేసి కలిపేసేయండి కలిపేసి మీరు ఏ ఏ మెథడ్ లో చేస్తారు నేనేమంటే మొత్ మత్ కలిపేసి పాన్ కి ఆయిల్ బెట్టేసి చీ అలానే దానిపైనే తట్టేస్తానమాట
ఉ
ఆ అబ్ రెండు మూడు ప్యాట్లు పెట్టేసుకుంటా పెట్టేసుకొని చిన్న రౌండ్ చేసు కొన్ని దానిపైనే తట్టేస్తాం
ఆ అంత్ అదే ది అంతే ఇలా చేసేది అది కాకపోతే ఆ ఇది కాకపోతే నాకి తెలిదు పాలక్ కు కుడ్ చేస్
ఆహా పాలాకుతో చేస్తారు పుదీనా అ ఇప్పుడు మనం మామూలు పుదినా ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు పుదీనాతో కూడా చేసుకుంటారు వామాకు దొరుకుతుంది కదా దాంతో ఇప్పుడు రోటీలు అన్ని రకాలు చేస్త ఎస్ అన్నారు చెప్తానన్నాను కదా ఈ వెజిటేబుల్ తినకూడదు అ వేజ్ టేబుల్ తినకూడదు దీనింతో చేసుకోకూడదు దాంతో చేసుకూడదు అన్నట్టు ఏం లేదు అన్ని ఇప్పుడు పరోటాలు ఏ విధంగా అయిపోయినాయంటే అలా ఇది కూడా అలా అయిపోయింద అనమాట ఇంత ముందు జస్ట్ ఆనియన్స్ ఆ పచ్చిమిరకాయలు అల్లము ఇవే వేసేవాళ్ళు మహా అంట కొత్తిమీర కరపపాకుల్లేవాళ్ళు కొద్దిగా అది చిన్న అప్పుడు మా చిన్నప్పుడు చేసేటప్పుడు ఇప్పుడు దాంట్లోది చాలా వెరై స వచ్చేస్న్నాయి
అద పల్లీలని పుట్నాలు ఇవి పచ్చిపప్పు అని
పచ్చిపప్పులే వేస్తారు ఇంకొక ఆంటీ చేసేవాళ్ళు మాకు మా వాళ్ళ మమ్మి జస్ట్ తనల మార్నింగ్ టైమ్స్ కాలేజ్ క వెళ్ళటప్పుడు ఇస్తాను నన అనమాట జస్ట్ తను పెనంలో గుంత పన ఉంటుంది కదా మామూలుగా మనము బజ్జీ వసే ద ఉంటుంది కదా ఫ్యాన్ ఉంటుంది కదా దాంట్లో బట్టి వన్స్ సట కాలుస్తారున్నారు ఇంకా సెకండ్ చోటుకిచ్చ వచ్చేసరికి దని పైన వెన్నబెట్టి ఇచ్చేస్తుంది సూపర్గా ఉండేది ఇటు తిప్పేది కూడా ఉండది అనమాట పైన మూత పెట్టేస్తారు పెట్టేసి మనకి ఆ ఉడికి పోతుంది ఇటు సైడ్ తిప్పిన్ తర్వాత ఎలా ఉం ఉంటుందంటే అది చాలా కరుం కురుంగా బాగుంది సరి మెత్తగుండదు అలా ఇచ్చేవాళ్ళ ఆంటీ అది కూడా బావుంటుంది ఇంగ రోటీ గుడ మనము ఆ ఎలా కావాలంటే మనం ఫ్రై చేసు కోవచ్చు మెత్తాగ్ కావాలంటే మెత్తగా ఇలా ఉమ్ ఉమ్ చెన్నగ పిండితో కూడా అలా ఇస్తరు చనగ పిండితైతే ఉ ఉడికిస్త్ ఇస్తారు చానగపిండిని ఉడికిస్తారనమాట మాములుగ పనస ఆక్ ఉంటుంది గదా పనసాపు నదీ మామూలుగ దొరుకితే ఈ చెనగ పిండి ఒచ్చేసి మొత్ మొత్తమ్మంత మనము ఉప్పు కారంము పసుపు కొంతమంది ఆనియన్స్ ఎస్తారు మసాలాలు వేసేసీ గరం మసాలా ఇవన్నీ వేసేసి ఆకు పైన ఇలా రుద్ గేస్తారనమాట మాముల్గా ఆ ఆ పేస్ట్ ని రుద్దేసి ఫోల్డ్ చేస్తార్ దాన్ని ఆహ్ ఏదైతె ఆక్ ఉందో దాన్ని ఫోల్డ్ చేస్తారు
ఆ
మనం ఆవిర్ పట్టిస్తాం కదా కుడుమల ఆవిర్ పట్టించినట్టు ఆవిరి పట్టిస్తారు అదిొ ఆ ఉడికిస్తే ఆ ఉడి చొచ్చు అలా ఆకు దొరికినప్పుడు నేనేం చేస్తా స్టారంటే జస్టు ఆ పేస్ట్ తీస్కొని అదంతా మనంచేస్తాం గదా దాంట్లో అని వేసేస్తాంతాక్ ఎలా ఉండదు కా బట్టి ఆనియన్స్ వేసేసి ఒక ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ లో నెయి రాేస్త తను లేద నువ్వు అయిన రాహేస్తాను రాసి దాన్ని మొత్ మొత్తమంత స్ప్రెడ్ చేసేస్తాను కొంచెం ఆరిపోయిన తర్వాత కట్ చేసాం అనుకోండి స్లైసెస్ స్లైసెస్ గా ఉంటుంది అలానే తినేయ్యొచ్చు లేదా మనము ఆ దింట్లో ఆయిల్ వేసి కూడా తినచ్చు అన్ మాట అంటే డీ ఫ్రై కూడా చేసి తినచ్ చ్చనమాట
ఓకే
ఇది వడి అనేసి మనకు పెద్దలకు పెట్టేటప్పుడు మా దగ్గర ఇది చేస్తారన్న మాట
ఆహా కంపల్సరీ డిష్ చేస్తారు
ష్ అయితే పనసాకు తో చేస్తారనమాట మనకి మేమింట్లో ఎలా చేసుకుంటామంటే ఈ ఆకు దొరకదు కదా మనకి అది ఎక్కడో ఐడియా ఉ ఉన్నది కాబట్టి జస్ట్ ఇలా చేసేసి ప్యాక్ పైన పెట్టేసుకుని అవి నంచుకోడానికి తీసేసుకుంటా టం చపాతికి తీసుకుంటాము ఇంకా మనం మల ప్లేట్లో పెట్ట డైరెక్ట్ గా మనము కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసేసుకొని చపాతికి తీసుకోవచ్చు అనమాట
ఆహా ఓకే
చ్చు మనం ఇది
అంటే ఎట్లా ఇప్పుడు ఆకు దొరకదన్నావు మరి దేంట్లో ఉడికేస్తారు
ఆహా మామూలుగా మామూలు ప్యాన్ లోనే ఆయిల్ పెట్టేసి మనం వేసి ఇవన్నీ ఏది మనం జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా అవన్నీ వేసి ఆనియన్ పచ్చిమిరకాయలు కొంచెం కారము ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసి ఫ్రై చేస్తాము చేసేసి కొద్ది గ వాటర్ వేస్తాము వాటర్ వేసిన తర్వాత చెనగ పిండి ని మనం బొబై చట్ కలుకున్నట్టు క పకూడద అన్న మాట వాటర్ వేయి సపరేట్ గా అయిపోయిందా టెన్ మినిట్స్ అయిపోయిందా ఓకే మళ్ళ నేను ఈనింగ్ కాల్ చేాారు ద ఎప్పుడు మీరు ఫ్రీ ఉంటారో ఒక మెసేజ్ పెట్టరా
ఆ పర్లేదు ఎప్పుడు చేసినా మాట్లాడతాలే